హలో
హలో
హలో ఆ విన్పిస్నా
ఆ వినిపిస్తుంది ఆ వినిపిస్తుంది
చేస్తారు అంటే ఎట్లా స్టార్ట్ చేస్తారు మీడేని
ఆ రోజు మార్నింగ్ ఫైవ్ కి లేస్తాను రోజు మార్నింగ్ ఫైవ్ కీ లేచి వ్యాయామం ఎక్సర్సైజ్ వ్యాయామం గిట్లా చేసి తర్వాత ఫ్రెష్ప్ అయి మన నైట్ నానబెట్టిన బాదం అవి ఉంటాయి కదా బాదం గట్లా వాటిని మార్నింగ్ తినడం చేసాను మీరు ఎలా జాటు చేస్తారు మీ
నేను మార్నింగ్ ఫోర్ కీ లేస్తా లేచి ఫోర్ నుంచి పై వరకు ఎక్సర్సైజ్ యోగ లాంటివి చేస్తా ఇంట్లో ఉ లేకుంటే ఆ బయటికి ఎల్ల్తా ఎందుకంటే అది హెల్త్ కి మెయిన్ కదా మళ్ళీ ఇప్పుడున్న డేస్ లా మనకు మంచి గాలి కూడా వస్తలేదు అట్లా చెట్ల కింద ఉండి లేకపోతే ఆ ఇంటి దగ్గర ఉన్న చెట్లకాడ ఉండి చేస్తాం నేను మా ఫ్రెండ్స్ వీట్లా మళ్ళ ఫైవ్ నుంచి సిక్స్ వరకు రన్నింగ్ జెస్తాం జాగింగ్ లజెస్తాం ఎందుకంటే డే మొత్తం మొత్తం కూర్చుండం లేకపోతే వేరే వేరే పండ్లల్లో కొంచెం స్ట్రెస్ అయితాయి అందుకనే సిక్స్ థర్టీ నుంచి ఎయిట్ వరకు ఆ ప్రొద్దున ప్రొద్దున వచ్చా మంచి ఎండ దగ్గర కూర్చుంటాం రిలాక్స్ కావడానికి అది మైండ్ నుంచి కొంచం స్ట్రెస్ని రీల్ రిలాక్స్ చేస్తుంది అట్లనే విటమిన్ డి కూడా వస్తుంది
అవునవును అలానే మరి దానికి సంబంధించిన ఆహ ఆహార పదార్థాలు కూడా తీసుకోవాలి మంచి ప్రోటీన్ ప్రోటీన్ వచ్చే పదార్థాలు అంటే రోజు ఎగ్స్ తీసుకోవడం ఎక్స్ తినడం బాదం తినడం మళ్ళీ ఈవినింగ్ టైమ్ లో ఫ్రూట్స్ తీసుకోవడం ఇలా చేయడం వల్ల మనం డైలీ ఎక్సర్సైజ్ యోగా చేసినట్టు ప్రశాంతంగా ఉంటుంది అలానే ఏ ప్రోటీన్స్ వస్తాది అట్లానే బాడీ కూడా ఆరోగ్యంగా చాలా బాగా ఉంటుంది డైలీ ఏ రక్ రకమైన ఆహారం తీసుకుంటావు డైలీ ఏ రకమైన తీసుకుంటావు
అంటేన అయితే త ఈ తే అట్లనే బెల్లం నువ్వులు ఇట్లా తీసుకుంటున్నాం అనుకో బ్లడ్ మంచిగా మంచిగా పుడతాది తక్కువ ఉన్నవారికి ఎక్కువ ఇది మీకు వెల్సా
అవును తెలుసు తెలుసు మనం బెల్లం సంబంధించినయి బెల్లం పటీలు లేకపోతే బెల్లం సంబంధించిన ఆ నుూపుల వాడ లు అవి తినడం వల్ల మన హెల్త్ బాగుంటుంది
అలానే
అలానే ఫ్రూడ్స్ ఈవినింగ్ టై లో ఫ్రూడ్స్ తినడం ఈవినింగ్ అయిపోయిన తర్వా ఈవినింగ్ టైంలో ఫూడ్స్ తినడం నైట్ చపాతితో కర్రీ తినడం మళ్ళీ డే బై డే అంటే ఒక రోజు తర్వాత ఇంకొక రోజు చికెన్ తీసుకొచ్చుకొని తినడం వీటి వల్ల ఏమైతుందింటే మనకు ప్రోటీన్స్ ఎక్కువ వస్తాయి ఆహారం అనేది చాలా ఆకలి అనేది చాలా తక్కువ అవుతుంది
ఆ
నువ్వు డైలీకి ఎన్ని సార్లు తింటావు
నేను ఫోర్ ఫైవ్ టైమ్స్ అందులో నేను ఎక్కువ మంచి ఫుడ్ తీసుకుంటా అంటే మంచి అంటే నార్మల్గా ఆ చికెన్ మటన్ తింటే ఎంత మనకి బలం వస్తు స అట్లా మిల్లి మేకర్లు తిన్నామ అను కో అది హెల్త్ కి ఇంకా బాగుంటది అట్లానే రోజుకి మస్ ఫట్ కంపల్సరీ ఒక రెండు లీటర్ల వాటర్ అయితే తాగుతానూ మీకిది తెలుసా ఆ ఏమంటారు ఇది బ్లెడ్ సెల్స్ తక్కువయితే తొందర కవర్ చేసుకోవడానికి కి ఏం ఫుడ్ తింటే బెడ్ బెటర్ అవుతుంది అంటే తొందర కవర్ అయితాయో
బెడ్సెల్స్ ఆ కావడానికి అవకాడో అని ఒకటి ఉంటుంది అవకాడో అని లేకపోతే డ్రాగన్ ఫ్రూట్స్ అని లేకపోతే వీటికి సంబంధించిన తింటే మనకి బ్లడ్ సర్కియల్ అనేదిగా అభిరు ధవుతాయి
అవునువును
ఫూస్ డైలీ డైలీకి సంబంధించిన ఫూట్స్ డైలీ డైలీ ఒక్కొక్క ఫ్రూట్స్ తినడం ఒక రోజు ఆ ఫీల్డ్ తింటే నెక్స్ట్ డే డ్రాగింగ్ ఫ్రూడ్ తినడం ఆ
అట్లా అవునవును అట్లనే సీజనల్ ఫ్రూట్ స్ కూడ హెల్త్ కి మంచియి అంటరు.
హ్మ్ చాలా మంచిది.
బావున్నవా. ఈ మళ్ళీ ఎర్ర ఎర్రటి ఉన్నా ఆ ఫ్రూట్స్ అన్ని మన హెల్త్ కు మంచిది అంటరు. అ టమాట, ఉల్లిగడ్డ, ఎర్రటి ఉల్లిగడ్డ బీట్రూట్, ఆపిలు ఇలా ప్రతిదీ ఎర్రటి ఉన్న పండ్లు, పలాలు మన హెల్త్ కి బాగా కంపల్సరీ. రియిం యా ఇంకా తీసుకోవాలని అంటరు.
అవునవును అలా తీసుకోవడం వల్లా హె హెల్దీ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. హెల్ ల్త్అనేది ఎప్పుడైనా సరే మనం చాలా వయసు వచ్చిన సరే మనం యంగ్ గా క నిపిస్తాం.
అవును అట్లనే యోగా చేశినా కూడా మనకు ఎం తేజ్ అయినా సరే కొంచెం యంగ్ ఏజ్ లాగా ఉంటం. ఫుడ్ తీసుకునే ఫుడ్డును బట్టి కూడా. కండ్లకైతే కళ్లు కనవన కళ్ళు మంచి కనవడాలంటే ఆ కళ్యామాకు మన క్యారెట్ ఆ ఇవి బాగా తీసుకుంటరు.
వీటిని తీసుకోవడం వల్ల కల్లనేయి చాలా చురుకుగా అలానే ఎంతా ఏజ్ అచ్చినా సరే మనకి కళ్ళద్దాలు వాడకుండా కళ్ళు అనేవి హెల్తీగా ఉంటాయి.
అవును.
వాటికి సంబంధించింది అలానే హెల్త్ సంబంధించింది కూడా క్యారెటు, కళ్యామాకులు ఇవి తినడం ఇంకా బెటరు. వాటితో పాటు బాదం ఇవి తినడం కూడా హేయిర్ కు హేయిరు అనేది జప్పనా రాలిపోకుండా ఆ ఒత్తుగా చాలా బాగుంటుంది.
అవును
అలానే మనం హెల్త్ కు సంబంధించిన వరకు మనం వెయిట్ అనేది బరువు తగ్గాలి అనుకుంటే మనం ఒక డైట్ మెయింటైన్ చేయాలి. డైలీ టూ టూ త్రీ ఎగ్స్ తినడం ఆ మళ్ళీ అలాగనే ఆ ఆఫ్టర్నూన్ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ తినడం. ఇలా తినడం వల్ల మనం హెల్ హెల్త్ అనేది ప్రోటీన్స్ ఎక్కువ వస్తయి. ఆ మనము ఇగా బరువు కూడా త్వరగా తగ్గుతుంది.
అవును ఈ బరువు తగ్గాలంటే ఒకటి ఇట్లా కూడా చేస్తారు. ఏంటిదంటే మన ఆ గోరువెచ్చని నీళ్ళల్ల నిమ్మరసం మరియు మన తేనె కలుపుకొని తాగుతరు అది హెల్త్ కి ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది అట్లనే వెయిట్ కూడా లాస్ అయితరు. అటు వెయిట్ లాస్ కావడానికి ఇటు ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి
ఆ అవును వెయిట్ లాస్ కావడానికి మనకిి నిమ్మకాయ ఉంటుంది కదా నిమ్మకాయ వాటర్ ఇవి తాగడం అలానే సబ్ద గింజలు అనే దొరుకుతాయి
ఆవును
త అవ అవి కూడా తాగడం ఈ త్రీ టీ తాగడం ఇలాంటి కొన్ని విష్ కొన్ని డైట్ పాటి మనకి చాలా హెల్దీకరంగా వెంటనే అన్ని ఆ తగ్గుతూ ఉంటాయి
ఆవును
చాలా హెల్త్ బా హెల్త్ పరంగా ఉంటాం అలానే డే బై డే అదే తక్కువ తినడం ఎక్కువ ప్రోటీన్స్ రావడం వల్ల మనకి వెయిట్ లాస్ అవుతుంది
ఆ మళ్ళీ మనం మంచిగ ఈ సమ్మర్ ల మనం ఆ ఇన్న నుంచి కొంచెం అటు ఇటు రావాలని ఎనర్జీ ఉన్నా నిమ్మరసం బాగా ఉమ్ కాపాడుతుంది మనల్ని నిమ్మరసం
అలానే డైలీ ఆపిల్ మనకి ఆ ఆకలి ఉన్ ఆకలి ఉండపోవడానికి కారణం ఏంటిదంటే డైలీ ఒక అరటి పండు అబ అరటి పండు తినడం వల్ల మనకి జీర్ణాశయం శక్తి పెరుగుతుంది అలానే వెంట వెంటనే ఆహారం జీర్ణం అవుతుంది మళ్ళీ వెంటనే ఆకలవుతుంది
అవును మన పెరిట్లో ఉండే ఆకుకూరలు కూడా ఆల్ ఆక్ కూూర పాత కూూర ఇవన్నీ మంచిగా డైజెషన్ కి జీర్ణం కావడానికి సహాయం ఏస్తయ్ అట్లనే మళ్ళీ అవి ఎక్కువ ఎక్కువ హెల్త్ కు సంబంధించిన చెప్తుంటారు
అలానే పాలకూర వీటి తినడం వల్ల హెయిర్ కు సంబంధించిన వరకు హెయిర్ అనేది ఒత్తుగా ఉం ఉంటుంది హెర్ కూడా చాలా బాగా పెరుగు తుంది పాలకూర గోంగూర వీటి తినడం వల హాకు కూరలు తినడం క్యారెట్ నడం వీటికి వీటి సంబంధించి ఇన తింటే మనకి హెయిర్ అనేది రాలిపోకుండా ఎంత వయసు వచ్చినా సరే హెయిర్ అనే ఏదో ఒత్తుగా ఉంటుంది చాలా బాగా పనిచేస్తుంది ఇది
మళ్లా ఇది ఇప్పుడు సమ్మర్ సీజన్
ఆగ్వెదంగా మనము ఒకవేళ మనకి ఎలో ఆ ఆ హెల్త్ అనేది చాలా ఘోరంగా ఉంటే మనం ఇది కూడా వాడొచ్చు ఆ ఏరికి
ఆ
నిమ్మకాయ పెట్టడం వల్ల చుండ్రపోతుంది దీనివల్ల మనకి హెయిర్ ఎక్కువ లాస్ కాకుండా దృఢంగా చాలా బాగా పనిచేస్తుంది
అవును మళ్ళా ఇది సమ్మర్ సీజన్ లో మనకి ఎక్కువ అరెట్ ఆ మా మ్యాంగోస్ దొకుతాయి కదా మామిడి పండు ఆ మామిడి పండు తిన్నాక దాని టెంకను పడే నిండా ఎండ పెట్టి దాని లోపలున్న జిడి జిడీల్ని మొత్తం కట్జె జిడి జీడిల్ జిడికాయలు కట్ చేసి అది మిక్సీ చేసుకొని పాలల్లో వేసుకొని రోజు తాగితే అది ఎంతో బలాన్ని ఇస్తుంది
అవునవును
ఉమ్ పాలు కూడా మంచి పాలల్లో ఫస్పేసుకుని తాగుతే ఇంకా మంచిది హెల్త్ కి
ఉమ్
ఉమ్
అలా కూడా చాలా విధంగా మనకి హెల్త్ అనేది సపోర్టింగ్ చేస్తుంది
అవును అట్లనే ఆ ఇంగ మన దగ్గు అంటే ఇట్లా ఎక్కువ సడిదయినప్పుడు దగ్గ అయినప్పుడు జ్వరం వంచినప్ పాలల్లో మిరియాలు వేసుకొని దంచుకొని తాగితే ఇంకా చాలా తొందరగా పని చేస్ సున్నది తొందర కవర్ అయితుంది కొంద తొందర తగ్గుతుంది
అవునవును అలా గూడ తగ్గుతుంది
ఇదింకా సియా సీడ్స్ సబ్ ఆ సియా సీడ్స్ వాటర్లు వేసుకొని తాగితే అది మన బాడీని కూల్గా చేస్తుంది టెంపరేచర్ నుంచి కూల్గా ఎస్తుంది అట్లనే డైజెషన్ కూడా మంచిగ ఫ్రీ ఉంటుంది హెల్ ఆ బ్లడ్ కూడా మంచిగ మూవ్ అవుతుంది తొందర
ఉమ్